హలో అక్క
ఆ హలో
ఆ అక్క బాగున్నారా
ఆ బాగున్నాం మీరు బాగున్నారు రారా
బాగున్నా అక్క ఏం చేస్తున్నారు
నేను ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చా
ఆహా
పది ర ఆ పది రజ దాటింది నేను వచ్చి ఇంక ఏముంది ఇంక పది రోజులు స్కూలేగా ఆ ఇక వారం వారం రోజులుండి వచ్చ చేస్తే కంటే యూనిఫామ్ లు అవి ఉతికేవి ఉన్నాయి యూనిఫామ్లు ఉతికేసి ఐరన్ చేసి పెడితే రెడీగా బుక్లు మళ్ళ బుక్కులు అన్ని దుబ్బుబట్టున్నా ంది నెల రోజులు అయింది ముట్టుకోక ఆ అవన్నీ అవన్నీ బ్యాగ్ లో పెట్టి వాటర్ బాటిల్ అవన్నీ కడిగి అక్కడ పెట్టారు
అ అయిపోయింది మక్క పని
ఆ పనయిపోయింది
హ హ
ఏ కూరలు ఏం చేస్తున్నారు
ఆ ఇవళ బెండకాయ చేేస్త క నేను పచారే స అప్పుడాలు ఉన్నాయా అంద బగునార అక్క
ఆ అందరం బాగున్నా
అవునాక్క అయితే అక్క కొంచెం ఆ ఇక్కడ మాడికళవి దొరకట్లేదు అక్క తీసుకొని కొంచెం పచ్చడి పెడతారా
ఓ అరే అసలు ఫుల్లు కాయలరాము నేను పచ్చడం అన్నా ఒకళ గాలుంటే పెట్టించా
అవునా అదే చెద్దాం అనుకుంటున్నా మళ్ళీ నాకు
మన చె మా మాకు ఆరుచ ఎట్లున్నాయిరా
అవునా
ఆ ఆరుచట్లల్లో తినేక కాయలు మూడు చెట్లు పచ్చడికాయలు మూడు చెట్లు అయితే అమ్మఊర్లు పదికాయలు పెట్టుకు ొర్మయం పది కాయలు పెట్టుకున్నాం మా పిన్ని వాళ్ళుంటే అంటే వాళ్ళకి వాళ్ళకి ఇచ్చావ అయితే ఇంకా ఇరవై కాయలు ఉన్నాయి నీకు పది కాయలు పెడతాం నేను కూడా ఇక ఏం చేసా అంటే చిన్నగా అమ్మకాన్ని నేర్చుకొని డబ్బులకి అమ్ముతున్నా ఇక
ఆ మంచి పని ఇంకా నాకు కూడా కొంచెం చెస్
ఎంన్నికాయలు కావాలి
ఆ పది నుంచి పదిహేను చాలక్క ఎక్కువ అవసం
సరే ఒక పదిహేను కాయలు పెట్నా ఆ అవి మంచి కాయలు రా చెట్ ట్టు మీద నాచురల్ గా అట్టా పెట్టి గడి పెట్టి కోత్తన్నాం
ఆ ఆ
ఆ అంత మంచియి యాడ దొరకవ్ బయట అయితే మందులు ఉంటాయి
ఆ నా దగ్గర ఇక్కడ ఉండట్లేదు మీకు చెప్దాం అనుకున్నా కుదరలేదు ఇక పిల్లలు ఇంట్లో ఉంటున్నారు కదా ఆ మీతో మాట్లాడటం కుదరట్లేదు పెట్టండక్క అవి డబ్బులు అవి వీయన్ని పంపిస్తా మసాలాలు అవ
అవసరం లేదురా ఇక్కడ మాసరి కారం కూడా మేమేండిమిర్ చీ ఎన్ ఎన్ని కేజీలు అనుకుంటున్నావ్ నలభై కేజీలు పట్టిచ్చిందమ్మ
క మ్మ్ అదే ఏసేయండి
కేజీలు మాకు అమ్మలకు పది ముప్పై కేజీలు ఎందుకంటే ఇప్పుడు కారం ఇప్పుడు నువ్వున్నావు నువ్ పదిహేను కాయలకడిగావ్ నీకు ఒకొక్క ఒక రెండు మూడు కేజీలు అయిదిగా
హ్మ్
ళందరిక అమ్మటనికి సరిపోతుంది కానీ మంచి అసలు న్యాచురల్ తెలుసా కారం అయితే ఎంత చక్కగాందో ఎప్పుడైనా ప ఆ చాలా బాగుంటది సంవత్సరం నాకుంటది నీకు మళ్ళ వచ్చే ఏప్రిల్ వరకు ఉంటుంది అ అ మాత్రం అసలు జాగ్రత్తగా పెట్టుకో ఆడుకోవచ్చు నీళ్ళు పడద్దు పచ్చల్లో
ఆ అది కొనుక్కొని రావాలక్క పచ్చడి పెట్టేది కూడా లేదు నా దగ్గర
జాడీ అక్కడ ఉంటాయి కదరా అక్కడ జాడీలు అక్కడ వచ్చేటప్పుడు కొడుకోడు రామరి
హ్మ్ సరే అక్క
హ్మ్ ఎందుకంటే జాడీలు కంపల్సర సరిగ్గా జాడీలో అయితేనే మంచిగా ఉంటది
అవునాక్క వాటర్ నీళ్లు పడకుండా మనం ఆపచ్చు చర ఒక ఎప్పుడు వచ్చి పెడతారు మరి
నేనే ఇక్కడే పెట్టేస్తా అక్కడికి రాను
ఆ పెట్టేసుకొని తీసుకు ఎ వస్తారా
ఆ ఇప్పుడు ఏం చేస్తా అంటే కాయలు పెట్టేసి ఫస్ట్ ప్లాస్టిక్ కొంతమంది ప్లాస్టిక్ బకెట్ లో పెడుతున్నారంట అట్లా పెడితే పచ్చడం పాాలే
పాడేపోయితది అక్క అవును ఆ
మంచిగా శుభ్రంగా మనం ఏం చేయాలి నాచ ాలుగా చేయ్యాలి
హ
అటు చెయద్దు
ఉ అవునక్క నాకు తెలిసిన వాళ్ళు ఇట్లనే పెడితే పాడైపోయింది ఆ వాళ్ళు పెట్టారు వామ్మ ఎందుకులే ఇం నేను అలాంటి ప్రయత్నం ఏం చేయలేదు ఆ డబ్బులు పోతే పోయినాలే ఎవరైనా మీకు ఒకసారి చెప్దాం మీకు కుదరపోతే ఇంకా నేను కొనుక్కొచ్చుకోవడం ఏదైనా చేసుకుందాం అట్లాంటి ప్రయత్నాలు చేయలేదు ఈసారి ఇంకా పోయిన సారి పోయినసరి కొనుక్కని వ ే అంత పాడైంది నాకు క్క
అది ఎంత పిచ్చివి కదా వాళ్ళ నీటికి గయ్య న చే ఏదో పట్ కారం రు
అమ్మా అన్ని రంగులక్క ఎర్రెర్రగా పచ్చడి అ నూ నెస్సల్ టేస్ట్ వట్టే లేదు అక్క రుచి ఏం అర్లేదు ఆ ఏమ ఒక అసలు బాలేదు ఇంకా అందుకే ఈసారి సరే బయట ప్రయత్నిద్దాం అవ్వకపోతే ఇంకా మళ్ళా మాకేమో ఇష్టం అక్క తింటాం ఇంకా
అవును ఇప్పుడు ఎండాకాలం వస్తుంది చ చలి ఇప్పుడు ఎండాకాలం పక్క ఒకబటి వర్షాకాలంలో మనకి బాగా ఈ వేడి వేడి నా
ఆ అవును అక్క టిఫిన్ కి ఇక్కడ అవును చేసినప్పుడు పిల్లలకి ఇక స్పెషల్ గా చేయ అవసరం లేదు చట్నీ అది మంచిగా సరిపోతుది
ఆ బాక్సలో ఏచు
అవునక్క అందుకే మ్మ్ ఆలోచించాను అవును గాని ఇక ఏం అవకాశం లేకుండే సర్లే ఒకసారి మీకు కను కుందాం మీరు అక్కడ ఉంటారు కదా ప్రతి సంవత్సరం పెడతారని చెప్
అదే అదే నీకు ఇంక ఎవరున తెలిసిన వాళ్ళు కూడా ఉంటే అడుగుపా ఇంకా కాయలు బాగా ఇంకో ఇంకొ కా పువుంది అది ఒక ఇంకొక యాభై కాయలు కోత్తం
అవును అక్క చెప్తాం మా చుట్టుపక్కల వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకంటే ఇక్కడ దొరకవుగాక్క మాకు మేం మాకు ఇబ్బంది అయితుంది అవునక్క చాలా ఇబ్బంది అయి తుంది దేనికనా ఇంక వెళ్ళి తెచ్చుకోవాలి ఇఅంత ఫ్రెష్ గా ఉండవు మనకి ఊర్ల ల్లో ఉన్నట్టు
మ్మ్ మీ దగ్గర తినే కాయలు ఎంత
మ్మ్ తినేకాయలు అవి మంచిగా ఉండట్లేదు అక్క ఆమ్ వాం అంటే ఎట్లా అంటే ఆ కాయం ఫ్రెష్ గా అనిపించట్లే దు ఆ రంగులే వేసి అదేస్తారు ఇట్లా ఉబ్బినట్టు ఉంటుంది, కాని రుచి కూడా మంచిగా ఉండట్లేదు, అ కా అయితే ఇంకా ఒకసారి ఏమో తీసుకున్నాము తర్వాత ఇంకొద్దులే అనుకున్నాం ఐంగా ఉమ్ పిల్లలకేమో కావాలి అన్ ఈ అని
అదేలేగాని పిల్లలదేముంది వాళ్ళకేం తెలుసు
ఉ ఇంకా బయటికెళ్తే అక్కడికి వెళ్ళి నిల్చోడం తీసుకునేదాకా ఊ అవి తింటేమో మంచి తి అవ్వలేదు వేడి కురుపులో ఏమో అయినాయి అక్క ఇబ్బంది
ఊ అంతే మరి అయి మంచిది కాదు కాబట్టి తి మా దగ్గర అయితేరా పిల్లల దైతే వోయి వచ్చినా కాంచి ఫుల్లు కోసుకోవడం తింటం కోసుకోవడం తింటం చెట్టు కాయలే ఆ ఇగ మా వోళ్ళు తీసుకెళ్ళడం నలుగురు ఐదు పిల్లలెళ్లటం సై లేసుకొని ఆ గడి రాళ్ళేసి కొట్టుకోవడం కాయలు తెచ్చు కొని తింటాం అంత ఫ్రెష్ గా ఎంత తేవ్ ఎక్కువ మనం ఆలస్ జించి అంత విటమన్ సి అత్తదో
అ
ఆ
మంచి మా దగ్గర ఇక్కడ అసలు ఏమి దొరకవు ఎంత ఇబ్బంది అక్క చాలా ఇబ్బంది
అదే ఇక కొనుక్కోవాలి ఏదైనా ఏమో అందరు మాకు లేసి అసలు అ ఎప్పుడు చెట్టు మీద నుంచికొస్తారో వాళ్ళకేది తెలిదు
ఎన్ని రోజుల నుంచి అట్లా ఉంచు
ఆ ఎన్ని రోజుల నుంచి మాగుకుంటున్నాయో అసలు ఎవరికి తెలుసు
హ
మా దగ్గర అయితే నమ్మరా అసలు ఎంత చ చక్కకు ఒకయలు చాలా మంది కూడా ఇంటి చుట్టటు పక్కల వాళ్ళు కూడా చెట్లు లేని వాళ్ళు వచ్చి మా దగ్గరే కొనుక్కొని వెళ్తున్నారు
అవునాక మన ఇంటి దగ్గర చెట్టు ఉంటే అట్లా మంచిగా ఉండ
ఆ ని కుహలాయి నుయి పర్చడి తీసుకెడా పొత్తవుగా
వస్తాన అక్క వచ్చి తీసుకెళ్తాం మీరు ఒకసారి నాకు అయిపోయినాక చెప్తే ఆ కోసి ఉంచండి అక్క
ఆ అసలు ఈ కారం నువ్వు నమ్మవు కాని ఒరిజినల్ కారం వేసి పచ్చ పచ్చడి చేస్తే ఎంత టేస్ట్ో ఉప్పు కారం నోటి ట్ తగులుతంటే అబ్బా మాడికాయ ముక్క ఏమో కర్ర కర్ర అంటుంది ఆ బావున్నా అమ్మ చేసింది అమ్మ చేస్తే రెండు రెండోసారికి నేను చూసి నేను నేర్చేసుకున్నా
హ
టేస్ట్ అనుకుంటున్నావు అసలు పచ్చడి తింటే వదలరు
ఆ ఇంకా వేడన్నంలో మంచిగా ఉండాలా
అబ్బా అబ్బా అబ్బా వేడన్నాలో నెయ్యేసుకో
హ
సూపర్ ఇంకా అసలు మనం టేస్ ను ఇక కూరలు ఏమనుకొస్తాయి
అదేలా అక్క పెట్టండి అక్క మర్చిపో పోకుండా కొంచెం నాకు
నేను ఎన్ని పదిహేను కాయలు అన్నావు కదా ఆ అయితే రే పొద్దుటే కడిగేసి అ నైట్ న పిల్లలుస్తా రే పొద్టే ఏం చేస్తానంటే నను కట్ చేసి ఇస్తా
ఆ చేయించండి అక్క చేయించి అవి ఎంత మంచిగా ఆ కొంచెం కారం మంచిగా వయండి అక్క పర్లేదు తింటాము ఆ గట్టి వేసి
ఆ ఆగ వేసి మెంతులు
హమ్ అదే అవన్నీ ఉంటాయి గదా ఆవులు ఆ దంచుతున్నా అబ్బా ఇంక మంచ్
అసలు ఎంత గుమ గుమ గుమలాడిపోతుంది పచ్చడైతే అసలు ఇంక అల్లి మళ్ళీ ఏంటిది జాడిల్లోనే నూనే ఈనూనె బస్ పల్లి
పల్లినన్ వస్
ఆ అసలు కమ్మగా ఉంటుంది పల్లియా అంతే గదా మరి ఇక్కడా తెస్
ఆ ఐతే మంచిదే ఓకె అక్క
హమ్
అదే మంచిది మ మేమిక్కడ ఏది చేయాలన్న అన్ని కొనుక్కొచ్చుకని ఇబ్బంది
హమ్ ఇబ్బంది పట్టమే మీరు ఉమ్
వీలు చూస్కోని పెట్టి నాక్ చెప్తేనే నేను ఒచ్చి తీస్కుంటా
దె అదే నువ్వే ద్ధూలే
కొంచం ముందు చెప్పండి అక్కా ఎందుకంటే మళ్ళీ న్ ఇక్కనుంచి రావాలి గద్
ఆ జాడి రెడి చేయ్యాలి నువ్వు జాడి కొన్
ఆ ఒక పెద్దదాక్కా ఆ చిన్నది కొననా
కరుగద
పెద్దదే తీసుకోనా ఒకె అక్క తీస్కొని ఉంచుతాను నేను మీరు నాకు చెప్పినప్పుడు నేను ఒచ్చి ఒస్తను
ఉమ్
హమ్
అది మంచిద్ చాలా ఆరోగ్యాని గుడ మంచిది ఇట్లాంటియి ఎప్పుడో ఒకసారి తింటే ప్యాకెట్ క ప్యాకెటీయి ఆ దా డబ్బాలో ఎసినయి యాభై రూపాలు, వంద రూపాలు కొనుక్కొని అయన్ని ఇబ్బందులు బడే బదులు
ఉమ్
ఇలా నాయాచురల్గా చేస్కున్నది చేసింది కళ్ళ ముందు కాయలు కోసి, మందు లేని కాయలతో తింటే మంచిది
హమ్ ఒకేఓకే అక్క
ఆఉ
అట్ల
సరే సరే అక్క మీరైనా క నాకు చెప్పండి మర్ డి ఉంటానక్క